హలో నమస్కారం అండి
బాగున్నారా
ఆ బాగున్నామండి మీరు బాగున్నారా
ఆ బాగున్నామండి చేస్తున్నారు
ఏం లేదండి ఖాళీగా ఉన్నాం మీరేం చేస్తున్నారు
నేను కూడా అంతే అండి ఇందాకే మా ఫ్రెండ్ తో కాల్ మాట్లాడాను ఇప్పుడు ఖాళీగానే ఉన్నాను
ఓకే ఓకే అండి చెప్పండి ఆ తినేసామండి
అవునా ఏం తిన్నారు ఓకే ఓకే ఓకే అండి అదే అండి ఇప్పుడు మనకి ఈ ఫెస్టివల్ సీజన్ కదండి ఇప్పుడు ఈ మంత్ అంత రంజాన్ మనకి ఉగాది అన్నిీ ఉన్నాయి
అవున అవునండి ఇప్పుడు అంతా ఫుల్ ఫెస్టివల్ మోడ్ లో ఉన్నారు
అవున అవును అ షాపింగ్ అయి పోయింద అండి మీరు బట్టలు తీసుకున్నారా పండగ
ఆ ఇంకా పడుగ ఉంది కాబట్టి ఇంకా తీసుకోలేదండి మీరు తీసుకున్నారా
నేను కూడా తీసుకోలేదండి ఇంకా ఒక వారం ఉంది కదండి సండే వెళ్ళాలండి సండే ఫ్రీగా ఉంటాము అప్పుడు వెళ్ళలి తీసుకుందాం ఉన్నాము
అవునా ఎక్కడ కొంటారంండి కడాష్
ఆ మోస్ట్లీ మేము మా ఊర్లోనే తీసుకుంటా మండి మా ఊర్లో చాలా షాపింగ్ మాల్స్ ఉన్నాయి లైక్ సౌత్ ఇంయా షాపింగ్ మాల్ కొత్తగా వచ్చాయండి మా మొన్న మొన్న వచ్చాయి ఇవన్నీ ఇంతకు ముందు అయితే మేము మా ఓల్డ్ టౌన్ ఉండేది అక్కడ వెళ్ళి తీసుకునే వాళ్ళమ్ కక్కద షాప్ లో అ
ఓకే ఓకే బాగుంటాయండి బట్టలు అక్కడంతా
కొంచం కాస్ట్ ఎక్కువ ఉంటాయి ఇంకా తప్పదు కదండి ఇంగ పండగన్న
అవునులేండి పండగలు వచ్చేది ఎప్పుడు ఒకసారి కాబట్టి ఇంకా దానికి కూడా మనం బాగా వేసుకోవాల అనుకుంటాం కాబట్టి బాగా పెడతాము
మీర ఎక్కడ తీసుకుంటారంండి
కూడా అంతేనండి బయటకి వెళ్ళి బయట షాప్స్ లో తీసుకుంటాను. ఆ బయటకి వెళ్ళి తీసుకు కుంటెనే స్టాటిస్ఫ్య్ యాక్షన్ ఉంటుందండి మీరు ఆన్లైన్ లో కూడా షాపింగ్ చేస్తారా
మ్మ్ కొన్ని కొన్ని సార్లు ఆన్లో చేస్తామండి ఎప్పుడు నేను టైం లేదు చ టైం చాలా ఉందన్నప్పుడు ఎప్పుడు నచ్చ నచ్ నచ్చితే ఓ సార్ ఆన్లైన్ లో షాపింగ్ చేస్
కానీ కొన్నిసార్లు ఆన్లైన్వి నమ్మకు నమ్మ నమ్మలేం
అవునండి ఒకసారి ఒక రివ్యూస్ లో కలా ఉన్
ఒకలా ఉంటాయి బయట బట్టలు ఒకలా ఉంట టది అసలు నమ్మకే కాదండి ఆ బటిల్ని అందుకే అండి నేను అసలు ఆన్లైన్ ఆర్డరే చెయను
ఫ్రాడ్ ఉంటాయండి కొన్ని ఒకటి చూపిచ్చేది ఒక డ్రస్ ఉంటుంది వచ్చేది డ్రెస్
అవునండి ఇన్స్టాగ్రామ్ లో అలా చాలా అంటే చాలా ఫ
చాలావు కానీ కొన్ని కొన్ని వాటిల్లో కొంచెం జెన్యయుూనే ఉంటాయండి నేన్ ఎందుకంటే
మనం మావి ట్రస్టెడ్ పేజెస్ ఎతికి నమ్మి తీసుకోవాలండి
అదే అదే నేను ఇప్పుడు ఒక టూ త్రీ డ్రేసెస్ బుక్ చేసుకోండి అండి ఇన్స్టాగ్రామ్ లో చాలా బాగున్నాయి
బా వచ్చినాయా అన్ని
చెప్పలేమండి ఒక్కొక్కసారి బా వస్తాయి ఒక్కొక్కసారి బాగా రావండి
అవున్లే వాళ్ళు చూపిచ్చేది ఒకలా ఉంటే మనకి రివర్స్ వచ్చేది ఒకలా ఉంటుం
అవునవునండి మీరు ఎలాంటి డ్రెస్సెస్ ఎక్కువ వేసుకు టరండి లైక్ చుడిదార్సా
నేను నేను ఆల్ టైప్స్ ఆఫ్ డ్రసెస్ వేసుకుంటానండి మెయిన్లీ ఇప్పుడైతే కులైట్కు త సెట్స్ అవన్నీ తీసుకు కున్నాం అనుకుంటున్నాను అవైతే కొంచెం ట్రెడిషనల్గా ఉంటాయి ఆ అలా మీకు శారి షాపింగ్ కూడా ఇష్టమేనా
ఆ ఇంతకు ముందు లేకపోయిందండి ఈ మధ్య కొంచెం కొంచెం షాపింగ్ చేస్తున్నా శారీ షాపింగ్ ఇంట్రెస్ట్ వస్తుంది శారీస్ మీద
అవునులేండి అదే ఫెస్టివల్స్ కి కూడా మనం ఆ ఫెస్ ఫెస్టివల్స్ కి కూడా మనము హ్మ్ శారీస్ కట్టుకుంటా ఇంకా ట్రెడిషన్ లంగా వోణి లు ఏ టైపు సబ్ డ్రెస్సెస్ ఏస్
నేను కూడా అండి ఏమంటే కొంచెం జీన్స్ ట్లు అలవాటు లేదు కుర్తా సెట్సు టాప్స్ అలాంటివి ఎక్కువ వేసుకుంటానండి
అవునవును అవే బావుంటాయి లేంటీ మన కంఫర్ట్ ట్ఉండే బట్టలు వేసుకుంటేనే మనకి మనం కాన్ఫిడెంట్ గా ఉండగలం అండి కాన్ఫిడెంట్ గానే బయటికి వెళ్లగలం ఏదైనా మన కాన్ఫిడెంట్ ఉన్న డ్రెస్ ఏదైనా సర అదేసు కుంటే మన
మంచిది అవును బా చెప్పారు ఈసారి పండక్కి డ్రస్ అనుకున్నారా శారీ అనుకున్నారా లేకుంటే ఎలాంటి డ్రస్ వేసుకోవాలి అను
లేదు ఈసారి ఆ నేను డ్రెస్ డ్రెస్సే అనుకున్నా అండి లైక్ కొంచెం మం గా ఆ టడీష్ నల్ గా ఉండేటట్టు కొంచ్ చ్చెం బాగా కనపడేటట్ ట్టు క్వాలిటీ మంచిగా ఉండేటట్ టూ సెట్ డ్రెస్సెస్ తీసుకున్నాము అనుకున్నానండి ఆ అవునండి ఇప్పుడు ఎందుకంటే అవే ఇంకా మోస్ట్లీ అందరు అవే ట్రెండింగు ఇంక అన్నీ అవే అవునండి దాంట్లోనే డిఫ్ రెంట్ డిఫరెంటు అయిన కలెక్షన్స్ వస్తాన్నాయ్ అస్ బట్టలు మోడల్స్ కొత్త కొత్త మోడల్స్ అవును అవును ఇప్పుడు మనం షాపింగ్ కళ్తే ఏం తీసుకోవాలో కూడా అర్థం కాదు అన్ని వెరైటీస్ ఆఫ్ బ అన్ని మోడల్స్ టాయి ఇంక మనం ఏది డిసైడ్ చేసుకు కోలేద్ ఇంకా అక్కడ కన్ఫ్యూజన్ అయిపోతుంది చాలా అవును
కోవాలనుకుంటున్నారు అండి ఏది ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు కలర్స్ ఈ సారీ
ఈసారి కలర్స్ అంటే స్పెసిఫిక్ అట్లేం లేదు ఏవి బాగుంటె అవి బడ్ గ్రీన్ అయితే తీసుకోగూడదు అనుకున్నా అండి గ్రీన్ చాలా ఉన్నాయ్ అవునండి గ్రీన్ చాలా ఉన్నాయి సో అలా ఏం లేదు ఆ వాళ్ళ కుదిరిపోయినాయ్ అం
తెలియకుండానే గ్రీన్ ఎక్కువ తీసుకున్నార అవునులేండి గ్రీన్ బాగా బ్రైట్ కలర్ కాబ
కాబట్టి అట్రాక్ట్ అయిపోతాము ఇంకా నా కొంచెం బాగా సెట్ అయితుంది అనిపిస్తుంది అందుకే ఇంకా గ్రీన్ తీసెస్ అందుకే ఇసారి అట్లా
అవునలేండి స వెర వెర బ్రైట్ రెడ్డు కల్లర అలా తీసుకోన్ మీకు బాగా సూట అవ్వచ్చు
ఆ అవునండి చెప్పలేమ్ ఆ నాకి బ్రైట్ కలర్స్ ఆ నాకి బ్రైట్ కలర్స్ బాగా ఉంటాయి సో బ్రైట్ కలర్స్ తీసుకోడానికి ప్రిఫర్ చేస్తానండి నేను కూడా ఆ
ంటున్నాను ఎందుంటే నా దగ్గర ఒక్కటి కూడా రెడ్ డ్రెస్సెస్ లేవు హా ఈసారి ఆ రెడ్ కలర్ డ్రస్ తీసేసుకున్నాం అనుకున్నా రెడ్ కానీ లేదంటే వై
ఆ లేకుంటే తిక్కు ఓకే ఓకే తిక్కు పర్పుల్ కలర్ అయినే చాలా బాం టుందేమొ
అదే అండి చూడల్ల ఇప్పుడు మనం షాపింగ్ కి వెళ్ అవును అవును కరెక్టే ఇప్పుడు మనం షాపింగ్ మాల్ కి వెళ్తే తప్ప మనకి తెలియదు ఎందుకంటే మనకు కావాల్సవి అక్కడ ఉండవు
అవును ఎందుకంటే ఇప్పుడు ఫెస్టివల్ సీజన్ కాబట్టి ఇంక అందరూ వచ్చి కొనుకొని పోతా
అవునవునుకా అక్కడ ఆ అక్కడ అక్కడ ఉన్నవే మనం ఇంకా ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకో
ఏదో ఒక సెలెక్ట్ చేసుకోవాల కొన్నిసార్లు మనకు కొన్న కలర్స్ ఎక్కడ ఉ ంటాయి మీ పేస్టల్ కలర్స్ అవి సెట్ అవవా అండి
అ ట్రై చేశానండి బట్ నాకెందుకో డార్కే బాగా కనిపిస్తది
అవునవును అండి అలాగే నాకు కూడా అంతే అండి మా అమ్మ కూడా నా కలర్ అని చెప్తుంది నువ్వు బ్రైట్ కలర్స్
ఆ అందరికి సూట్ అవ్వవు పెస్టల్ కలర్స్
అవునా కొంతమందికే సూట్ అయితాయి అందరికీ అవవండి అది నిజమే కరెక్ట్
అదే మనం కూడా షాపింగ్ మనకు కావాల్సింది కావాలంటే ఒక వ
ఆ అప్పుడు అప్పుడు వాళ్ళు పాతవి చూపిస్తారండి మీకు ఇంకా ఫెస్టివల్ కి వస్తాయి ఫెస్టివల్ కి వస్తాయని ఇట్లా కూడా చేస్తారు
కొన్ని కొన్ని షాపింగ్ మాల్స్ లో అయితే అంటే పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ లో చేయరేమో కదా అండి ఎందుకంటే వాళ్ళు కలెక్షన్ అయిపోతే వాళ్ళకే మేలు కదా
ఆ అట్లా అండి ఇంకా ఫెస్టివల్ ఉన్నది ఇంకా ఎక్కువ మంది వస్తారు కదా అన్నట్టు కూడా
అవునులేండి ఆ ఇప్పుడు పాపం ఈ పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ వచ్చి ఆన్లైన్ షప్స్ వచ్చి చిన్న షాపులు చాలా దెబ్బ పడినాయి
అవునవును చాలా మంది
ఎవరు వెళ్ల వెళ్ళడం లేదు అవునవును చాలా షాపులు మూసేసుకున్నారు కూడా పాపం
కాస్ట్ పెడతన్నారు లేండి చాలా కాస్ట్ చెప్పేస్తారు ఈ మనం ఇంకొనే కూడా అవ్వదు
అవును ఏమన్నా అంటే మీ షాప్ మనుషులు అయితే పెట్టుకుంటా ఫిక్స్డ్ ఏసినా కొంటారు మా దగ్గర అయితే కొనరా అని క్యూస్షన్ ఎస్తారు మనకి ఉమ్ ఇంకేం చేస్తాం తప్ప తప్పదు ఇంక మనం నచ్చినప్పుడు ఇంకా కొనేసుకోవాలి ఆ పెద్ద పండగలు కాబట్టి కొనాలండి తప్పదు ఇంకా ఆ చేస్తానండి బర్త్డేస్ కి ఇంకా ఒక బట్టలు ఉ ఒక తెరిపి లాంటిది ఒక షాపింగ్ ఉండది ఒక తెరిపి అదొక తీసుకుంటే అదొక ఆనందం
ఆ ఆనందం వేరలే లేండి సాటిస్ఫాక్షన్ బాగా షాపింగ్ షాపింగ్ చేయడానికి ఓపిక లేకపో పోయినా అవి కొనడాన్ని ఆ ఆది కొనాలి తెచ్చుకో కొన్నాం ఇంటికంటే అ ఇవేవి సాటిస్ఫాక్షన్ ఉంటుంది బాగా
అంటేనే అది ఒక ఎగసైట్మెంట్ ఇంట్రెస్ట్ ఎక్కువ వచ్చేస్తా ఓ ఎక్కు ఇక్కడ ఫీవర్ ఉన్న వాళ్ళు కూడా లేస్త షాపింగ్ అంటేనే పరిగెత్తుకుంటూ వస్తారు మీరు బాగా వెళ్తార్ కొంటారా అండి లేక షాప్
ఆ నేను నేను నేను అందరితో కలిసి వెళ్తా ఉంటా నండి షాపింగ్ కి నాకొక్కటే కాదని ని కాదు ఆ ఫ్రెండ్స్ రిలేటివ్స్ అక్క వాళ్ళు ఉన్నారు వాళ్ళతో వాళ్ళ కోసం కూడా షాప్ ంగలలా అట్లా అన్ని అవునండి బాగా వెళ్తా ఉంటాం షాపింగ్ నేను కూడా నాకేమన్న వ అప్పుడు కొంటా ఉ
అవునులేండి
అట్లా అన్ని షాపింగ్ బాగునియి
హ్మ్ అవునులే అంతేలెండి షాపింగ్ అంటే కొంచె చము ఎక్సైట్మెంట్ వస్తుంది అలా బయటకి పోయినపుడు రిఫ్రెష్మెంట్ కుడా అవ్ మనకి మైండ్ ర్
అవునవును కానీ అదంతా తిరగడానికి మాత్రం ఓపిక ఉండాలి అండి అదంతా తిరిగేసిన
ఇంకా తప్పదు ఒకటి కావాలంటే ఒకటి వదులుకోవాలి కదండి
అవునవునండి కొత్త బటల్ కావ్లా ఆ చాలా చాలా తిరిగితేనే మనకి ఒక ఒక షాప్ లో ఒక ఒక మంచి మమ్ చి డ్రెస్
అవును కొంచెం ఓపిగగా ఉంటే మంచిగా సెలెక్ట్ చేసుకో కోచ్ మనం
అవునండి లేకపోతే చాలా కష్టం మ్మ్
ఇంకా మీరు జీన్స్ అలా వేసుకుంటారా అండి?
ఆ జీన్స్ తక్కువే అండి
అవునులేండి అయినా మన ఈ సంబర్కి కాటన్ స మే అండి
అవునవునండి అవును ఈ సమ్మర్ కి అవును చాలా ఇదిగా ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉంటను ఏ దాన్ని అది ప్రిఫర్ చేసుకు బట్
బెటర్ అవునండి కరెక్ట్ అండి సరే అండి నాకు సమాచారం అందించినందుకు చాలా ధన్యవాదాలు మీకు
థ్యాంక్ యూ అండి
బాయ్ అండి
బయ్ అండీ
అ